హలో వదిన ఏం చేస్తున్నావు
లేదు
తిన్నావా
ఆ నువ్వు తిన్నవా
ఆ తిన్న ఎమ్ కూర
టమాటా దోసకాయ్
అవునా అన్నయ ఏం చెత్తాండో మాది పప్పు పని చేస్తాండా కమ్ ఆయన పనికి ఎల్లిండు డిజె తెల్లిండు తను ఆ ఎల్ సండేగా ఖాళీయే తిరుగుతా ఉంది ఆడికి ఈటికి తిరుగుతుంది రిషి యా ఆడుకుంటాండు ఏం చేస్తున్నారు
ఏం లేదు
హ్మ్ అవునా తను ఎట్టోత్తుంది
మంచినే వస్తుంది
ఇంటి ముందు మీ మీ మీ ఇంట్ల కెళ్ళి ఆ ఏదో ఫంక్షన్ ఉందంటగా ఎల్లినవా
ఎల్లినా
ఆ మాకు చెప్పలేదు ఆ ఆ అవునా ఏం కర్రీస్ అడా
మటను చికెను సాంబార్ పప్ పెరుగు
అదే వాసయ్య గారొళ్ళు పెళ్ళి ఉంటే ఆడిగిపోయిండు బావ
అవునా
ఆ అక్కడ పనికెల్ నైటు బోయిండు నైటు కొద్దిసేపు పోయిండు పన్నెండి ఆ ఒక్కదాన్నే ఉన్నా పన్నెండింటప్పుడు పోయిండు మళ్ళా పొద్దునాలే చ్చి టీ తాగి ఎళ్ళిండు ఇగ ఆడే అయిపోయిందనుకుండి వస్తడేమో ఆ ఏం చేస్తున్నావ్ ఇంకా
ఏం లేదు
ఆ అవునా ఆ ఉ చెట్లు బతికినయా తీసుకొచ్చినయి అత్తయోల్ల ఇంటికాని నుంచి తీసుకొచ్చారుగా ఆ సరే సరే హలో
హలో వయిస్ కట్ హలో హలో హలో
హలో వదిన హలో
వాయిస్ కట్ అయితుంది
అవునా అదే అత్తయ్య యోల ఇంటి కా నుంచి చెట్లు తీసుకచ్చ చారు కదా అవి నాటుకున్నాయా అంటున్నా
మంచిగానే ఉన్నాయి నాటుకున్నాయి
అవునా మొన్న షాపింగ్ కు పోయారేమో పెద్ద నువ్వాను చిన్నదిన ఎట్టున్నాయి షాపింగ్స్ అవునా ఎట్లున్నాయి రేట్ ఏం ఆఫర్స్ ఉన్నయి
వెయ్యి రూపాయలకి ఐదు చీరలు పట్టు చీరలు ఆ మరి డ్రెస్సులు ఏమో రెండు వందల ఇరవై ఆఫర్లు ఐదుకి వెయ్యికి ఐదు డ్రెస్సులు
ఆ
ఆ వెయ్యి కి ఐదు డ్రస్సులు అంటే మా పా ఓన్లీ
టాప్స్ ఎ వా ఈ చున్నీలు పాయింట్లు అవి లేవు ఉత్త టాప్స్ ఐదు
ఒకే ఐదు ఆ పట్టు చీరలేమొ వెయ్యకి ఐదు రెండు వందలు లెక్క పడుతున్నాయి
ఇ ఉన్నాయా అంటే రుక్మిణిలో ఇరవై తొమ్మిది రూపా రూపాయలు అట్ల చూపిత్తానందిలే కని ఏమో ఇట్లా చూపించాల పోతే ఆడన్నాయో లేవో అవునా
ఒకటే తీసుకొచ్చిన గాని మంచి అనిపిలేదు ఇగ మామూలుగా పాప్కార్న్ కుర్తీ ఉం టది గా ఆ టైప్ లో ఉంది
బాగానే ఉంటాయి డైలీ ఉస్ కి
అంటే నాకు హైట్ ఉన్నగా నేను నేను హైట్ ఉన్నగా నాకు సరిపోదని ఆహా ఇంకా నేను ఒకక్క డ్రెస్ ఒక్కటే కొనక్కొచ్చుకున్నా ఎం కొను
శారీస్ కొనుక్కొచ్చుకోలే పోయ్యారుగా
ఆహా అమ్మ కొనుక్కుందా ఆ ఆ ఆ
అమే మూడు కొనక్కొచ్చు
మూడు కొనుక్కుందా
ఆరు వందలకి మూడు రెండు చి ఆరు వందలకి రెండు చీరలు ఒక ఇ ఇంకో రెండేమో వంద వంద రూపాయలు మామూలుయి
ఆ అవునా బాగానే ఉం టాయి లే
మంచినే ఉన్నాయ్ డైలీ యూజ్ కి మంచినే ఉంటా వంద రూపాయల చీరలు అయొక ఆఫరు అది కూడా రంజాన్ ఉగాది దాకా కేనాంటా
అవునా మంచి ఆఫర్లు పెడితే న తీసుకొచ్చుకుంటే బాగానే ఉ లే కాని అమౌంట్లువే తీసుకొచ్చుకున్నానన్న
ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి అది కూడా మొన్న నైట్ పోయినం గనీ అప్పటికి కిని ఎనిమిదిన్నరకు పోయినంగా షాబ్ మూసేత్తన్నా మూస చేతన అన్నారు ఇంకా అసలుమ తీసుకుొనే తీసుకోలేదు
ఆహా పెందగాలు పోయినట్టయితే మంచిగా ఉండేది కొంచెం ఇటి చూసి అన్ని తీసుకొచ్చుకునే వాళ్ళు పిలగాళకు లేవా బట్టలు
పిల్లగాళ్లకి లేవు అంటే నూట యాభై రూపాయలు గౌన్స్ ఉన్నాయి కాటన్ గౌన్లు ఉన్నాయి
రుత్మినీలో
ఆ ఉన్నాయి
ఆహా
సైడు క్కనున్నాయి అవి ఇగ చిన్నవే చూసిందిలే గాని మంచిగా ఆమె కనిపీక తీసారు అలా ఊ
ఊ ఉ లాను ఆ ఆ సరే సరే వదినా